హలో
హలో
గుడ్ ఈవెనింగ్ అక్కా
హా గుడ్ ఈవెనింగ్
ఏం చేయ అంత మంచేనా అక్కా
ఆ అంత మంచినే నువ్ అంత మంచేనా
ఆ నేన్ మంచే అక్కా
హ్మ్ ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే క్రికెట్ ఆడి ఇప్పుడే వచ్చినా అక్క
ఓ అయితే నీక్ క్రికెట్ అంటే బాగ ఇంట్రెస్ట్ అన్నమాట
ఇంట్రెస్ట్ అంటే ఈ సమ్మర్ కదాక్క సమ్మర్ లో కన్ఫామ్ క్రికెట్ ఆడాల్సిందే
అంతేనా
అవును అంటే మా ఫ్రెండ్స్ ఎక్కడన్నా మా ఫ్రెండ్స్ టెన్త్ మెట్స్ అత్తరు ఇంటరోల్లు కూడా అస్తారు వాళ్ళు అందరం కలిసి ఆడ్తం బెట్టేసుకోని
ఆహా ఓకే మరి ఎంత నీ స్కోర్ ఎంత ఇయ్యాలా
ఇవాళ నా స్కోరా ఫార్టీ ఉంటది రెండు ఐదు మ్యాచ్లు కలిపి ఫార్టీ గంతే
ఓ ఓకే నైస్ ట్రై పర్లేదు అంటే ఇప్పుడిప్పుడే
అంటే నేను బ్యాటింగ్ చేయక్కా ఓన్లీ బౌలింగ్
అదేంటి మరి అరే బ్యాటింగ్ అంటేనే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు
నాకు బౌలింగ్ వచ్చక్క అంత బ్యాటింగ్ రాద్ నాకు
ఆహ అంటే ఫ్యూచర్ లో అదే ఫ్యూచర్లో ఇంకే స్ ఛాన్స్ంటే వెళ్తావ క్రికెట్లో మరి
అంతే అంత సీన్లేదు నాకు అని ఏదో గల్లి క్రికేట్ అంతే
హ అంతేన
ఆ
ఏ ఎందుక్ అట్లు అనుకుంటావ్ తీన్లేద అనేసి సచిన్ అని అనుకున్నాడ లేకపోతే మన మహి అని అనుకున్నాడా విరాట్ అన్న అనుకున్నాడా వాళ్ళు కూడా ఇట్లా చిన్న చిన్నగా ఆడుకుంటూనే వచ్చింది. కదా వాళ్ళక్ కూడ ఆ ఛాన్స్
అయితే అంతగనం ఆడగాని ఎప్పుడు ఒకసారి ఆడుతా ఈ సమ్మర్ లోనే ఆడతా ఎక్కువ నేను గంతె
ఆహ
ఆ ఇ గ హాలిడేస్ ఉంటాయి కదా ఇక ఇప్పుడే ఆ
అవును అది కరెక్టే మళ్ళీ ఈ కాలేజ్ స్టార్ట్ అయ్యాక రష్ రష్ రష్
స్టార్ట్ అయితె స్టార్ట్ అయినాంక నేను హాస్టల్ పోవాలి మళ్ల
ఆహా
ఇ ఆ ప్పుడు హాస్టల్లో
అయితే నువ్వు కూడ హాస్టల్లో ఉంటవా
ఆ నేను హాస్టల్లో ఉంటా హాస్టల్లో కూడా టోర్నమెంట్లు అయితే అళ కూడా
అహా
మా మా కాలేజ్ కు ను వేరే కాలేజ్ వాళ్ళకి సెలెక్ట్ అయినప్పుడు
ఆ
అప్పుడు ఓడిపోయినా వ్ ఇగ ఆ మ్యాచ్
అయ్యో
ఆ వే ఫస్ట్ మ్యాచ్ గెలిచినాం సెకండ్ మ్యాచ్ ఓడిపోం
ఉహు
ుష్
క్రికెట్ ఒకటే ఆడావా అంటే ఇంకా ఏమై ఇంట్రెస్ట్ చూపించావా ఫుట్బాల్ కోకో కబడ్డి ఇట్లా ఉంటాయి కదా
ఆ అట్లే ఏం లేదు ఓన్లీ క్రికెటే ఒక్కటే ఆడండి
నీక అంటే మొత్తం అవుట్డోర్ గేమ్స్ ఇష్టమా ఇండోర్ గేమ్స్ కూడా ఆడుతావా ఏమైన
ఇండోర్ గేమ్స్ ఆడతా అంటే ఇండోర్ గేమ్స్ లో కూడా ఫ్రీ ఫైర్ అప్పట్ల చిన్నప్పుడు ఆడేది ఇప్పుడు మొన్న మొన్న రీసెంట్ గా పనిచేసిన పిచ్చి లేత్తాను అ
అవునా గేమ్ కరెక్ట్ అయితే బాగా అంటే అసలు ఏం అర్థం కాాలంటే త చాలా మంది ఎలానో చేస్ న్నారు ఏమేమో చాలా ఇప్పుడు ఎన్ని ఫైట్స్ పిల్లల కోసం
అవును
నేనూ నేన్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక న్యూస్ వచ్చింది అనమాట పబ్జి గేమ్ అంటే నీకు కూడ తెలిసి ఉంటది కదా అది ఒక బాబు ఆడుకుంటూ ఉండేయంట అయితే వాళ్ళ మదర్ ఉండి తినడానికి పిలిచింది వాడు రావాలి ఇక మెల్లగొస్తడు గ ఆనే సి ఆ తర్వాత ఫోన్ లాక్కుందంట అరె ఏంట్ర ఎవరు పిలిచిన వస్తలేవ అంటే వాడికి అంటే వాడి సోఫా లో కూర్చుని ఉన్నాడు వాడికి వాడి ముందు ఒక టేబుల్ ఉందన్నమాట ఆ టేబుల్ మీద కత్తెర ఉండె కత్తెర తీసుకుని పొడిచిండు డైరెక్ట్ వాళ్ల అమ్మను మెడ మీద
ఓషట్
సమ్
నేను న్యూస్ ఇనలేద ఇది
కాకపోతే వాడు చానా చిన్నో చిన్నోడు అన్న మాట ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏమో ఉంటాయి వాడికి అంటే వాడు అట్లా డ్రైవర్ట్ అయిపోయిండు మొత్తం ఫోన్ కి
ఆ డైవర్ట్ అయిపోయుండు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీదనే ఉంటాడు
అమ్మో నాక అయితే ఎంత భయమైంది అధిచూసినాక ఏంటిది చంపడం గవగ ఎట్ల వస్తారా అనేసి
ఆ నేను అంతగానం ఆడగానే అప్పట్లో ఆడేది ఇప్పుడు బంద్ చేసినా మొన్న మొన్న రీసెంట్ గా
మాకైతే అప్పట్ల అస అంత గేమ్స్ గేమ్స్ ఏం లేదు మ డాడీ అయితే ఫోన్ కూడా ఇచ్చేది లేదు మా చేతికి పిల్లలు ఇట్ల తయారుతారేమో అమ్మో అనే మేము వాడేది గాని నార్మల్ గేమ్ ఆడిన చిన్న చిన్నవి క్యాండీ క్రష్ లూడో అంతే పబ్జి రజ ఏం తెలివదు మాకు గతే ఏ ఇప్పుడు ఇప్పుడు ఇగ పోనున్నాకూడా టైం ఉండదు ఆడడానికి సోంపు అవి
అ
ఉమ్
ఏం చేస్తున్నావ్ అక్క ఇంత సేపు
ఏం చేసినా అంటే కాసేపు పడుకొని లేసాను సాంగ్స్ విన్టున్నా టీవీలో బయటికి వెళ్ళొచ్చా మార్కెట్ కి పానిపురి తిన్దాం అనుకున్నా కానీ మళ్ళీ మమ్మీ అన్నం వండుతుంది అన్నం త క్కువ తింటే మల్ల తిడుతుంది అన్నం తినలేదు బయట తిని వచ్చారా అని
జస్ట్ ట్వంటీ రూపీస్ ది కూడా తిన్నొచ్చుగా
అంటే పెద్దగా ఆకలి కాదు ఆ తిన్నా కూడా
హా యా
ఉమ్ తింటే ఫోర్ ఓక్లాక్ ఫైవ్ ఓక్లాక్ తింటే ఇ ఇప్పటికి అన్నం తినొచ్చు ఇప్పుడు తిన్నాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గంట అయ్యాక అన్నం తినాలంటే ఇగ పోదు కదా
యా నేనైతే టెన్ కి తింటా ఇప్పుడు
ఉమ్
టెన్కి తింటా నేను ఇప్పుడైతే
ఆ లేదు మా ఇంట్లో ఎట్లా అంటే ఒక టైమింగ్ ఉంటదన్నమాట ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఆర్ ఎయిట్
హలో హలో హలో హలో హలో అక్క హలో హలో అండి హలో హలో బలెన్సెలేదు